హలో ఆ వినపడతాంది బ్రో
ఆ బ్రో ఎలా ఉన్నావ్ బ్రో
ఆ ఆ బాగున్నాము బ్రో నువ్వెలా ఉన్నావ్
ఆ బాగున్నా బ్రో
ఆహా బ్రో మిరేది ఇంకా మ చేసింది
ఆ అవును బ్రో
బ్రో మరి మామూలు ఎట్లా ఏం కమ్ అంట ఇంటర్మీడియట్టు ప్లస్ డిగ్రీ ప్లస్
ఆ అవును బ్రో ఇంటర్మీడియేట్ టో
డిగ్రీ పోస్ట్ ఆ గ్రాజ్యుషన్ ఏం ఇంకా మాములు ఏమేమి వస్తుంది ఎం కామ్ అంటే మాములు
ఆ మాస్టర్ ఆఫ్ కామర్స్ బ్రో
కామర్స్ ఉహు
ఆ అవును బ్రో మాస్టర్ ఆఫ్ కామర్స్ ఫైనాన్స్ గురించి ఆమె టె హ్యూమన్ రిసోర్సు మేనేజ్మెంట్
ఆహా ఓకే మీరు ఇప్పుడు కావాలంటే మామూలుగా
అకౌంటింగ్ అండ్ టక్సేషన్ బ్రో అవును బ్రో హెచ్చర్కు ఎలిజిబల్ ఎంకామ్ లో అది హెచ్ఆర్ మేనేజ్మెంట్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది బ్రో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆ
ఉమ్
అకౌంటింగ్ ట్యాంక్ సెక్షన్ ను నాది స్పెసిఫిక్ ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ వచ్చి అకౌంటింగ్ అండ్ టాక్సేషన్
ఆహా మీరు తీసుకునే టాపిక్ సబ్జెక్ట్ ఆహా ఉహు
నీదిబ్రే
నాది బి టెక్ ఏ బ్రో నేను ఫస్ట్ ఇట్లా టెన్త్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ ఇంటర్మీడియట్ కాకుండా డిప్లమా జాయిన్ అయినా డిప్లమా జాయిన్ తర్వాత అది ఒక త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇట్లా బీటెక్ కంప్లీట్ చేసి
అవునా బిటెక్ లో ఏ సబ్జెక్ట్ బ్రో
బ్రో నేను కంప్యూటర్ సైన్స్ మా త్రీ ఇయర్స్ కోర్సు అది ఏదో బాదు బడి ఉన్నాం బ్రో కష్టపడి ఏదో అట్లా అయిపోయింది మేము బాగా హస్టల్లో ఉన్నాము మా హాస్ట్
డిప్లొమా డిప్లొమా కంప్లీట్ చేసి
ఆహ
డిప్లమా కంప్లీట్ చేసి బీటెక్ చేస్తే త్రీ త్రీ ఇయర్స్ అంతే కదా
త్రీ ఇయర్స్ అంతే డైరెక్ట్ ఈ తాడ్ ఇయర్నేది ఫస్ట్ ఇయర్ క ఎడైది ఎందిసే సో నేనుడరెక్ట్ సెకండ్ ఇయర్కి కీ ల్యాటర్ ఎంట్రీగా పోవచ్చు
ఆ
అన్నాను జస్ట్ సర్దా
కామన్ గా వెళ్తే బీటెక్ ఎంత అయ్యేదో
ఫోర్ ఇయర్స్ స్రో
ఫోర్ ఇయర్స్ ఆ ఓకే ఒకె బ్రో ఎలా ఉంది బ్రో నీ స్టూడెంట్ లైఫ్
ఆహ స్టూడెంట్ లైఫ్ కూడా బాగా ఎట్లా అయిపోయింది బ్రో నేను జస్ట్ ఉరికేనా హాస్టల్ గురించి చెప్తాను మాల్ మిర్చి సరదా గెస్ట్ చేయండి మేము రూమ్ లో ఎంత మంది అంట మంది జస్ట్
ఎం బ్రో
మేము హాస్టల్లో ఉండము
మామూలుగా ఒక ఆ త్రీ ఆర్ త్రీ ఫోర్ మెంబర్స్ ఉంది అంతే బ్రో నాకే
మీరు అనుకుంటండరా కదా మేము ఎంత మంది ఉంటాము తెసిన ఏం థర్టీ మెంబర్స్ ఉన్నాము ఒక రూమ్ లో థర్టీ మెంబర్స్ లో థర్టీ మెంబర్స్ లో అరౌండ్ త నియర్లీ థర్టీ మెంబర్స్ లో ఆ అదే పట్లా సిఎస్ఈ వాళ్ళు ఒక టెన్ మెంబెర్స్ మెకానికల్ లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ సివిల్ ఒక ఫైవ్ మెంబెర్స్ అట్లా గ్రూప్ గ్రూప్గా
ఓ కే
ఆ రేంజ్ లో ఉంటారు అంతమంది కలిపి ఒక్ ఒకే రూమ్ లోను ఒకడు దగ్గుతాడు ఒకడు తిడతాడు ఒకడు తాగుతాడు ఇింద ఈ ఈ ద ఇట్ లో అసలు ఎట్లా కంప్లీట్ చేస్తున్నానో ఇప్పుడు నాకు అర్ అర్థమవుతుందిం ఇప్పు నేను పై షేరింగ్ లో ఉన్నాను పీజీ లో
హా
పై షేరింగ్ లో గానీ మా ఫ్రెండ్స్ అయినప్పడ్ ఒకసారి నాకి ఈ వాష్రూమ్ కానీ ఎక్కడన్నా మామూలుగా ఒక లోపల ఒకరుంటే అలా ఇబ్బంది అయితేై నా ఉం తుంది
అవును బ్రో అదే ఎలా మేనేజ్ చేశారు థర్టీ మెంబర్స్ నువ్వు
ఆ అదే ఇంగ ఇప్పుడు థర్టీ మెంబర్స్ అసలు నేను ఎక్ ఎక్సపెక్ట్ చేశాం లే ఎక్స్ పెక్ట్ చేసే అ ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేసి నాను అసలుకి అప్పుడు అది ఇదిని ఇప్పుడు నేను ఫైవ్ మెంబర్స్ కే లైట్గా ఆలోచి స్తానన బట్ నే న్ త్రి ఇయర్స్ కంప్లీట్ చేసినా ఎట్లా చేస్
ప్రవ కది కయా ఆది నిజమే బ్రో
హమ్ హు మ్ సరి ఈ ప్రతిదానికి అధి కగా దట్ టు థర్టీ మెంబెర్స్ ఉన్నా కానీ మా ఫ్లోర్ లో ఒక నియర్లీ ఒక ఏడు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారు ఆ ఫ్లోర్ అందరకి కలిపి నాలుగు వాష్ రూమ్లు నాలుగు బాత్రూమ్లు అంతే నాలుగు మామూలు ఇట్ల ఫేస్ వా వాష్ బేసన్స్ ఉంటాయి ఆ ఫేస్ వాష్ నాలుగు అంతే హ హ అవి అంత అట్లా మేనేజ్ చేస్ బయట ఒక థర్టీ ఉంటుంది థర్టీ మా మాముూలు బా దీంట్లో బావు మాదిరి చిన్న వెల్ మాదిరి దాంట్లో వాటర్ వదుల్ తాండ్రి దా ఆటకి పోయి స్నానాలు చేసుకుంటా టి మీ ఆ వాటర్ కని సరిగ్ ఉంటాంట్లా మామములు ఇట్లా గ్రీన్ కలర్ది పాస్ వస్తుంది కదా వాటర్ లో ఆ అదంతా ఉంటాండే అయిన ఎట్లో అయిపోతాంది ఫుల్ ఫుల్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ అంట ఎబ్బుడు ఆల్మోస్ట్ మంత్లీ ఒ సార్ అయినా కానీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాంటి మీ
ఓ కే ఇప్పుడు ఎలా ఉంది బ్రో
ఆ ఇప్పుడు కొంచం ఓకే బ్రో అంత అప్పుడు పోయిండేదానికి అక్కడఎదో నాకి ఒక స్కిన్ది అలర్జీ ఒకటి తగులుకునింది అది ఇప్పుడుకి కానీ పోలే అసలుకి ఇచ్చా టెంపరరీ గా ఎప్పుడున్నా చికెను ఈ ఆయిల్ ఏదనా ఒక ఓ స్పేస్ ఐటమ్ తిన్నప్పుడు ఇప్పుడుకి లైట్ గా అట్లా దురద అనిపిస్తుంది బట్ గోకుంటే అది పెద్దగాయిపోతుంది అది భయం
హా అది జామే బ్రో
బట్ ఏమంటే హాస్టల్ లైఫ్ అంత దారుణం బ్రో అంతే మీరేమన్నా హాస్టల్ లైఫా ల్యాకున్ మాములు ఆహా డేస్ కలర్ మాదిరినా
ఆ నేన్ నేను మన ఇ ఇంట్ నుంచినే స్టడీ చేసాను హా హాస్లే ఎం లే ఆ అవున్ బ్రో నాకే హా మెమరీస్ ఏం లేద్ బ్రో
ఆకేము ఉంటన్ల్య బట్ బీటెక్ లో అది ఏదో టైము ఇది ఏందో ఒక వన్ మార్క్ తో మిస్ అయిండ్య నాకు సీటు త్రీ సీట్ హర్స్ద అంద లైతే అట్ల వన్ మంత మిస్ దూరం పోయి అంట్లా అంతా ఫేస్ చేసినాం బ్రో బట్ ఏదో బానే ఎంజాయ్ చేసినాం బ్రో ఎంజాయ్ అంటే ఏదో ఒకటి ఆ క్లాస్ల్క్ పోకుండా ఆవడవడ అట్లా చిన్నగా ఎక్కడన్నా పోయేది ఏవో చిన్ చిన్నగ గలాట్లు అవి ఇవ్వంట ఎట్లా చేస్నామ్ అయిపోయింది మళ్ళీ రాధ ఒక ఎంజాయ్ అంటే చేసినా మన్ ఏదో ఈ లేడీస్ గిడిస్ ఏం లేదు గానీ బట్ ఎంజాయ్ బానే చేసినమన్
గాల్ ఫె గా గర్ల్ ఫ్రెండ్ లేదా బ్రో నీకో
మళ్ళీ ఎమ్ బ్రో నువ్వు ఎన్ని పదట్లు అడిగినా కానీ నా దగ్గర సేమ్ మాన్సర్ నా దగ్గర
ఎందు బ్రో ఈ జనరేషన్ లో సింగిల్ గా ఉన్నా అంటే
జనరేషన్ ఏదో గాని ఎప్పుడు నుంచిన అసలు నాకు మా మామూలుగా నేను ఫస్ట్ నుంచి వాళ్ళు దూరం ఉంటాను అంతే ఇంగా బ్రో ఎ బ్రో మీరు ఎట్లా హౌస్ ఎలా డూప్లెక్స్ ఆ ఇల్ ఇదే లే బబ్రో ఇంత వరకు యితే మీది ఎట్లా డూప్లెక్సా అవును
ఆ ఇప్పుడు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది బ్రో నాది
ఆ హ్మ్మ్ సింగిల్ అంటే ఒక ఒక ఒక త్రీ ఫోర్ రూమ్స్ తో ఒక సింపుల్ ఇల్లు
హ బ్రోత్ త్రీ త్రీ ఆ త్రీ త్రీ బెడ్ రూమ్స్
ఆ త్రి త్రిపుుల్ బెడ్రూమ్ తో ఒక హాలు ఒక కిచెన్ ఒక వర వరండ మాదిరీ ఇంకా ఒక మంచి ఇల్లు
హా అవును బ్రో
ఆహా మాముూలి సింటెక్ సిస్టమ్ అంతా అట్లా అప్డేట్ చేసుకొని ఆ టైప్లో
ఆ ఆ టైప్ లో అదే అదే టైప్ లో లే బ్రో
హు హ్మ్మ్ మీగ ఎన్ని బ్రో ఒక బోర్వెల్ ఒకట
ఆ బ్రో ఒక బోర్వల్ ఉంది
ఒక బోర్వేల్ మామముల్లు ఎన్ని అడగలది మామముల్ని ఎన్ని ఇంచేసి పోయింటే మీకు వాటర్ వచ్చినాయిది
టూ ఇంచ్ బ్రో టూ ఇంచెస్
పడినాయి ఎన్ని మామములు ఎన్నించేసి లోతుగా పోయింది మాములు హండ్రెడా టూ హండ్రెడా త్రీ హండ్రెడా అట్లా
బ్రో అది ఆ ఫోర్ ఫిఫ్టీ బ్రో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫీట్స్ వాటర్ వచ్చింది వాటర్ వచ్చింది త్రీ హండ్రెడ్ ఫీట్ కి వాటర్ వచ్చింది త్రీ హండ్రెడ్ ఫీట్ కి బ్రో సర్ప్ లో ఆ మంది మట్టి కంటిన్యూ చేశారు ఫోర్ ఫిఫ్టీ కే బాగా మీరు వాటర్ వచ్చింది ఆపారు ఆ ఆ అందుకే అక్కడ ఆపారు
ఫైవ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది మీకు వాటర్ ప అప్పుడు స్టార్ట్ చేసింది మీరు ఇది
ఆ అంతే రీసెంట్గా బ్రో ఒక వన్డ్ వన్ వన్ ఇయర్ టు వన్ ఇయర్ టూ మంత్స్ అయింది బ్రో
అంటే మీరేసి ఆహా ఎంత ఎంత చఛార్జ్ చేస్త నర్రలో బొర్రల్లో
ఒక ఫీట్ కి నైన్టీ రూపీస్ బ్రో
మ మామూలు ఫోర్ హండ్రెడ్ గంట
నో బ్రో నో బ్రో హండ్రెడ్ ఫీట్ వెళ్తే ఆ అప్పటి నుంచి వేరే ఆ అంటే రే ఆ ప్రైజింగ్ చేంజ్ అవుతుంది
చేంజవుతున్నవ్ ఓకే హండ్రె ఎవీ హండ్రెడ్ ఫీట్ కీ
ఫైవ్ రూపీస్ ఎక్కువ ఫైవ్ రు ఫైవ్ రూపీస్ ఎక్కువ అవుతుంది టూ హండ్రెడ్ గా అయితే నైంటీ హండ్రెడ్ హండ్రెడ్ రీచ్ అయితే నైన్టీ ఫైవూ టూ హండ్రెడ్ రి అయితే హండ్రెడ్ ఇలాంటే
ఓహోహ ఓకే ఓకే అది మోటర్ అదంత ఎంత పడింది బ్రో
మోట్రాలు అంటే ఒక అన్ని కలుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్
మోటరు మామూలు గా అదెంతైంది ఎన్నించిపోయేది సెవెన్ హెచ్పినా సిక్స్ హెచ్పినా సిక్స్ హెచ్పి మోటర్ ఆ పైప్లో అంతా ప్లాస్టికా ఐరనా ప్లాస్టికు
ఆ అది థౌజండ్ టూ హండ్రెడు ఆ ట్వంటీ ఫీట్ కి ట్వంటీ ఫీట్ పైప్ కి థౌజండ్ టూ హండ్రెడ్ రుపీస్ బ్రో అన్నీ కలిపి కొని ఒక సిక్స్టీ థౌజండ్ వచ్చింది
సిక్స్టీ థౌజండ్ ఇదంతా మోటరు ప్లస్ అది ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు బానే వస్తన్నాయి వాటర్
ఆ బాగా వస్తన్నయ్ బ్రో
ఆహా ఓకే బ్రో ఆ సైడ్అంతే ఆల్మోస్ట్ బట్ ఓకే బ్రో
ఓకే బ్రో ఓకే టెన్ మినిట్స్ చల్చయయిపో టెన్ సెకండ్
ఓకే